హలో హలో నమ నమస్తే అడి బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నావండి
ఏం చేస్తున్నారంండి భోజనం చేసారా తిన్నామండి మేము తినేసామండి ఓకే మీకు ఇష్టమైన వంటకం ఏంటండి
నాకు అంటే స్వీట్ లో అయితే అండి
ఆచ్చపో అవునండి లడ్డూ ఎలా చేస్తు ఉంటారు రండి లడ్డూ చేస్తారా ఇంట్లో
ఆ చేస్తుంటాన్నామండి మేము కూడా చేసుకుంటా అంటాం
ఓకే ఎలా చేస్తారంండి నాకు తెలియదు చేయడం
అవునా అండి ఖచ్చితంగా చెప్పానండి ఏదైతే ఉందో లడ్డూ యొక్క శనగపిండితో చేస్తాము
ఓకే అండి
శనగపిండిలో ఆ శనగపిండిని జల్లించి తర్వాత మనకు కావాల్సిన చిన్న కాక్ష అంటే లిక్విడ్ లాగా మరి అంత నీళ్ళలా కాకుండా కొంచెం గట్టిగా ఏదైతే బూందీ లాగా అన్నట్టు తయారు చేసుకునేసి తర్వాత మనకు చక్కెర పాతం పట్టేసి అందులో వేసి కలిపేసామ అే లడ్డు తయారయిపోతుంది ందండి
అవునండి చాలా
నువవు ఏ వంట
నాకు టిఫిన్ లో వచ్చేసి దోశ అంటే చాలా ఇష్టం అండి ఆ దోశ చాలా ఇష్టంగాద ా దాంట్లో రకరకాల దోసలు వేస్తూ ఉంటాం కదా మన దోస అని ఆనియన్ దోస అని ఆ మసాలా దోస కానీ ఇలా ఏ టైప్ ఉప్పు దోస అయినా సరే చాలా ఇష్టంగా తింటూ ఉంటానండి దాంట్లో కే ఇండియా రకకాల చట్నీలు కూడా అంటే కొబ్బరి చట్నీ గాని లేదంటే టమాటో చట్నీ గాని ఇట్లా ఆ పప్పు పాలకూర పాప్పు ఉప్పుతో కూడా ఇలా టేస్ట్ చేస్తూ తింటూ ఉంటానండి చాలా బాగుంటుంది అలా కూడా తినడం పాపుతో ఆ నాకు దోశ అంటే చాలా ఇష్టం ఇష్టమడి ఇంకా మీకు నాన్ వెజ్ నాన్ వెజ్ లో ఏమి ఇష్టం అండి నాన్ వెజ్ తింటారా ఎక్కువగా వెజ్ తింటారా
అఓ అంటే రెండు ప్యారల్ గానే తింటామండి అంటే ఎక్కువ అతిగా అయితే ఏమి ఎక్కువ తిన్నా రెండు ఓకే సమానంగానే తీసు ఎంతాను ఎక్కువ ఇష్టము అనేది అది ఏమిీ లేదు ఏది నచ్చట్ అప్పుడు తినేస్తాను కానీ ఈ మధ్య అలవాటు అయిపోయింది ఈ మటన్ చికెను
ఓకే అండి అవునా అండి
ఏవంటంటి ఇష్టమండి నాన్ వెజ్ లో
నాన్ వెజ్ లో నాకు చికెన్ అంటే ఎక్కువగా ఇష్టపడతానండి చె
అంటే ఎలాంటి
ఎంత చీక చెప్పను
అదే అండి అదే అదే మీరు ఎలాంటి వెరైటీ
అంటే చి చింత చి చింత చిగురు చికెన్ చింత చిగురు చికెన్ చేస్తూ ఉంటారు కదండి సో చింత చిగురు గోంగూర చికెన్ ఆ ఇలాంటివి బాగా వెరైటీ కొంచెం వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను సో నాకు చింత చిగురు చికెన్ అంటే చాలా ఇష్టం ఇష్ట అండి అలా బాగా తంటను ఆ తర్వాత చికెన్ పచ్చడి పెట్టుకుంటామం చ చికెన్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది
అవునండి చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది మడి ారు నేను కూడా ఒకసారి ట్రై చేయాలండి లేదండి మా వైపు పెట్టరు లేదండి ఎప్పుడు ట్రై చేయలేదు ఎలా చేస్తారో కూడా తెలియదు మీకేమని తెలిస్తే చెప్పగలరా
అవునా మ్యాడం చికెన్ పచ్చడా అంటే ఫస్ట్ మనకి చికెన్ ముక్కలు అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అండి కట్ చేసి అంటే చిన్న చిన్నగా ము క్కనే చేసుకొని వాటి ఇకి ఒప్పు కారంము ఇంత ఆ కొంచంత అల్లమ వెల్లులిపాయలు ఉంటాయి కదంీ ఒక ఏడు ఎనిమిది వెల్లు బయలు ఆ పొట్టు తీసి మనం ఆ పక్కన పెట్టుకోవాలి సో ఫస్ట్ మనం తీసుకున్నాం ఆ అల్లం ఎల్లిపాయల్ వసిత అలీ ఎల్లిపాయలే అంటే అల్లం కూడా వేస్ తీసుకోవచ్చు మనము
అ
కాకపోతే ఆ ఆ అల్లం పేస్ట్ వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదు సో మనకి అప్పటికప్పుడు ఆ కొంచెం మంచిగా చేసుకుంటు ఉంటాం కదా అప్పుడే ఆ ఫ్రెష్గా మనము ఎల్లిపాయలు అనే ది దంచ్ తి అందులో వేసుకొని పెట్టుకోవాలండి ఓన్లీ ఒక ఎల్లిపాయలు ఒకటె మంచిగా మనకి ఫ్రెష్ గా చాలా బా శుభ్రంగా ఉంటుంది కదా అంటే కొత్తగా అప్పుడే చేసుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ మనం ఆ దానికి కావలసిన సా ఆ వస్తువులన్నీ మనం ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం మా చేసే ఏ ఒకటో పాయింట్ ఏంటి అంటే మనం చికెన్ ముక్కలని మంచిగా ఆయిల్లో ఆ డీప్ ఫ్రై అనేది చేయాలండి బాగ ఫ్రై చేయాలి ఆయిల్లో వేయించాలి మనం
అవునా అండి
ఆయిల్లో వేయించిన్ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత దానికి కావాల్సినంత నూనె ఉప్పు కారము సరిపడా ఉప్పు వేసుకొ కొవాలి సరిపడా అంటే ఒక ఆ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఆ ఉప్పు కారము ఆ కొంచంత పసుపు ఆ దాని తర్వాత వె దంచిన అల్లం ఆ వెల్లుల్లి మోక్కలు ఉంటాయి కదా అవి అవి వేసుకోవాలి అండి హమ్ మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ చివరిలో ఇంత నిమ్మరసం కూడా కలుపుకోవాలండి స నిమ్మరసం కలిపి తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది
అవునా అండి అయితే ఈ చికెన్ పచ్చడి అనేది అది చాలా బానే ఉంటుందని మీరు చెప్తుంటే అది మాకు కూడా ఇప్పుడుకి ఇప్పుడు తినాలనిపిస్తుందండి
ట్
మీరు చెప్పే విధానానికి తర్వాత ఆ యొ క చేసుకునే విధానం ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకం టె ఆ మీరు నోరు ఊరిస్తున్నారు మీర్
అవునండి అందులో కొంచంత మ మనకు నచ్చితే ఇంగువ అనేది కూడా వేసుకోవ వచ్చండి ఇంగువ అది మనమూ ఆ వే అంటే మన దగ్గ గ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకున్నా పర్లేదండి చాలా బాగుంటుంది దాంట్లో ఇంగువ అనేది హమ్ ఇంకా ఏ వంటకం అంటే ఇష్టం అండి మీకు
రోల్లు కోసారి అట్లా చేసుకుంటుంటారండి చికెన్
అంటే మేము నెలకు ఒకసారి చేసుక్ కుంటామండి ఆ అది మా ఇంట్లో చేస్తే అలా ఒక రెండు వారాలలో చికెన్ పచ్చడి అయిపోతుందండి
అంటే అండి ఎన్ని రోజుల వరకు నిర్మించుకోవచ్చు
ఆరునెల ఉంటుంది ఎక్కువగా నూనె అనేది చసుకుంటే మీకె అంత మంచిగా ఉంటుందిన్నమాట అమాట మంచిగా వేగించాలి వాటిని ఎక్కువగా వేగించాలి ఇంకా మీకు ఏ వంటకం అంటే ఇష్
ముక్కులు కోసుకుంటే
మేడం
నాకా అండి అదేండి చికెను చిన్న ముక్కలుగా కోసుకుంటే తొందరగా ఉడుకుతాయి కదండి
అవును వుడుకుతయండి తొందరగా వేగు
అదండి అదే అంే అదే నాకు ఇంకా అంటే నా నాకు ఎక్కువగా ఇష్టమైందియితే పాయస్ ంమిష్టం అండి బాగా
అవునండియి చేయిస్తారా ఇగా
అవునండి మీకు పో అంటే ఎన్ని రకాలు పాయసాలు చేస్త
నాకు ఆ రకాలు అంటే ఆ సగ్గు బియ్యం పాయస ఇస్తమా అంటారు కదంీ
ఆ అవునండి
ఆ సందయిస్తారు ఆ ఇంకా మనము ఆ ఇలా రమ్జా పకి పెనీల్ని అమ్మ వ తూ ఉంటారు కదా
అంటే అండి మా వైపు ఏమంటారో గుర్తులేదు నాకు తమంటే
అది కూడా కాకపోతే చాలా సన్నగా ఆ అంటే కుండ కలర్ లో ఉంటుంది అనమాట మన కుండ ఆ కాదండి పేనీలు అంటారు వా ిని పేనీలు అది కూడా ఆ పాలసేమ్య అంటారు రౌండ్ పడుగా బాగా ఉంట ంది కదండి గోల్డ్ కలర్ లో మంచిగా
అవునండి మా సైడ్ ఎతే అండి పాలు చేయాలంటాం
సేమయాలంటారా ఓకే డి తింటూ ఉంట తస్తారా అండి పాలర్ లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అది
అవునండి అవును మీరు తింటుంటారా బాగా
క్క తింటుంటామండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంటుంది
అవునా అండి తర్వాత ఈయొక్క సేమయాల్లోకి అంటే సగుబియం పాయసం కావచ్చు ఏ పాయసంలోకైన
చాలా బా నా కాచి మరిగించిన పాలు ఉంటాయి కదండి అవి బాగా మరగ పెట్టి చల్లార్చిన తర్వాత ఆ పాలనిని ఎందులో కలిపినా కూడా దాని రుచే వేరుగా ఉంటుందండి అ లు చాలా అంటే చాలా అద్భుతం గా ఉంటాయి ఏ సేమయాలో
అవునండి అవును తర్వాత అందులోకి యొక్క ద్రాక్ష ఆ గోడంబి అవి నెయ్యిలో వేయించి ఏస్త సాంకా రుచి ఎక్కువ పెరుగు
అవునండి అవును ఆ దాంట్లో బాదము ఇవన్నీ వేస్తూ మంచిగా వేగించి నెయ్యిలో వేయించి మనము వేసిన తర్వాత లా చివరిలో మనం ఆ వేయించిన బాదాన్ని ఆ ఆ ద్రాక్షని వీటన్నిటిని వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ర చి అసలు ఇంకా అది చె పప్పలే ఏం అసలు ఎలా ఉంటుందంటే ఇంకా ఇంకా కావాలి కావాలి అని అంటే టున్టార్
అంటే కొంతమంది ఏంటంటే బతకడానికి తిండు కానీ నాలాంట వాళ్
అవునండి అవునండి మనం తిన్న తర్వాతనే ఏదైనా ఆనేశాల అంటుంటాము ఫస్ట్ మనకు కావాల అవునండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వండి
థ్యాంక్ యూ
ఓకే